హలో ఆ ఏం చేస్తున్నారండి హలో ఏం చేస్తున్నారండి ఉమ్
హలో
హలో ఆ ఏం చేస్తున్నారండి
ఏముందండి ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఖాళీగా అట్లా రో సల్లడ్ గాలికి మైండ్ రిలీఫ్ కోసం అట్లా కూర్చున్న రోడ్డు మీద
అవునా
నే నేను ఏం లేదండి ఖాళీగానే ఉన్నా పడుకున్నా అవునా అంతా పొద్దున్నే అంటే ఇంకా టైం ఉందికా లే వన్ టూవెల్ అట్లా వంటరు కదా ఖాళీగా వడుకున్నావా ఓ అంటే నైట్ అప్కమింగ్ డ్రీమ్స్ కోసమా నైట్ ఎట్లా ఎవ కలలు ఎట్లా అట్లానా ఆలోచిస్ ఆలోచిస్తున్నవు
అవునవును
అంటే ఆలోచన అంటే ఎవరి మీద మరి అంటే డ్రీమ్ బాయా, డ్రీమ్ గర్లా, ఎవ్రీ వనా.
ఆ డ్రీమ్ బాయ్ లేదు, డ్రీమ్ గర్ల్ లేదండి వుత్తిగా ఎట్లున్నది నా లైఫ్ ఇంకెట్లా మార్చుకోవాలే, ఇంకేమేం చెయాలే అనే దాని గురించి ఆలోచన అంతే
ఆలోచన అంతే అబ్బా అంటే ఈ విధంగా మీరు మాట్లాడుతుంటే బాగానే గట్టిగానే హర్ట్ అయినట్టుంది ఎక్కడనో
హట్ అయితము మళ్ళా దాని నుంచి ఎళ్ళి కోలుకుంటాం కదా
అవునులే కోలుకోవాలం
కోలుకోవాలి కోలుకోకపోతే జీవితమే లేదు కదా.
యా అవును అంటే ఆ కోలుకోవాలి అంటే మనకు ఒక నార్మల్గా ఒక ఫ్రెండ్ అని ఉండాలి. మాట్లాడడానికి లేక లేకపోతే ఆ డిప్ ప్రేషన్ నుంచి మనం రాలేము కదా
అవునవును అంతే మాటలు మన మన బాధ చెప్పుకోవడానికి ఒక ఒకలు ఉండాలే
ఉండాలి అదే కానీ ఆ బాధనే చులకనగా తీసుకొని మనల్ని అవైడ్ చేస్తే మనకు వేరే ఉంటది మరి ఆ అ నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. అట్లాంటోలు ఉమ్ చెప్పుకుంటే అవే అవైడ్ చేసే టోలు ఎక్కువ ఉన్నరన్నట్టు ఆ అంటే వాళ్ అంటే ఆ ఏ అంటే ఎట్లా లేదు అంటే వాళ్ళ మాటలు మనం వినాలి మన మాటలు వాళ్ళు వినకూడదు అట్లుంటా కొంతమంది మనం మనం ఏమన్నా మనం బాధని షేర్ చే చెతుందంటే ఓకే నేను బిజీగా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెస్తా నాకు ఆకలిగా ఉంది మళ్ళీ ఇట్లాంటి పర్సన్స్ ఉంటారున్నంటు ఆ అటువంటి చాలా దూరంగా ఉండాలి మనం ఎవ్వరికైనా
ఆహా చాలానే పే చాలానే అర్థం చేసుకున్నారుగా
అర్థం చేసుకున్నారు గాదు ఫేస్ చేశాను అనాలి అర్ధం చేస్త చేసుకున్నదంటే ఇది లెసన్ కాదు కదా లైఫ్ ఇది
ఏదైనా గాని
ఏదేయినా అంటే ఫెస్ చేయడం వేరే అర్థం చేసుకోవడం వేరే అర్థం చేసుకోవడం అంటే పక్కోడు మనల్ని ఏమన్నా ఏదో సంథింగ్ ఏదో చెప్తే కొంచం అర్థం చేసుకోరా అంటే ఇది మనకు వల్ల కాదు అర్థం చేసుకోవా లంటే అది వేరు ఫేస్ చేయాలంటే మన ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా మనం నెగ్గాలి అనే
ఇది వేరు అ అంటే ఒ ఒక్క మాటకి వెయ్య అర్థ అంటే అందులో ఒకటి
మ్ అంతే అంతే ఒకటి కాకపోతే ఒకటి ఉంటదిలే ఆడవాళ్ళ మాటలు కూడా అర్ధాలు వేరలే బా అంటే అర్ధాలు వేరు అర్ధాలను ఒక్కొక్కటిగా అర్ధం చేసుకోవడంలో తృప్తిఉంటాది అంతే అవును అంటే మీ మాటలకు అర్థం చేసుకోవడం తృప్తుంటది అంటున్నా
అవునవు ఆ
అంటే మీరు ఒకదానికి ఒకదానికి లింక్ ఎస్తారు కదా మీ ఆడవాళ్ళు సంబంధం లేని ఆహా సంబంధం లేకుంటే ఇస్తారు మీరు అంతేనే కదా ఫ్యాక్ట చెప్పండి మీరు
ఎలాంటి సంబంధం గాదు ఒకదాంతో ఇంకోటి సంబంధం కూర్చుకునేలాగా మాట్లాడతాం కాబట్టి బట్టే అర్ధంగా దు మీక్ అంతే ఒకదానీ ఒకటి ఒకదానీ ఒకటి అని దేని దానికి చేసి అర్థాలు చెప్పాం గదా అన్నిటికి ఒకదానికి ఇంకోటి లింక అయేలాగా అర్థం చెప్తాం కాబట్టి అంటే మీరు అర్థం చేసుకోవడం కష్టం అయితది అంతే
కుంటారు గదా లైఫ్లో అన్నింటినీ
అర్ధం చేసుకోను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించుత అంతే ఏం అర్థం కాదు ఇక్కడ
అవునవును నిజమే చల్లటి గాలి వస్తుంది. మీ దగ్గర వస్తుందా మరి
వస్తుందండి
ఆ కొంచం
వర్షం గూడా పడేలా ఉంది
అమ్ అడ్ వర్షంలో రీల్స్ ఇస్తారు గదా కొంతమంది చల్లగ్గాలి అల్లరి పిల్లంతా మన్లన్నే
అది ఊర్లల్లో ఉండటళం చేయలేం గా
అది వరకు ఎక్కడనో మనా అరకు విలేజ్ లాంటి చిన్న చిన్న పల్లెటూళ్ళలో చేయంగా మనం చేయలేమా
చేయగలము కానీ ఇటు తెలంగాణ సైడ్ ఎట్లుంటది అంటే నైట్ అయిందంటే అమ్మాయి బయటకి వెళ్ళొద్దు
మహా నాట్ అంతే గదా
అంతేగా నాట్ అంటే నాట్ లాగా ఉండాలి
ఉమ్
ఇట్ల కోస్తారు తలకాయ తలకాయ వేరు మొండం వేరు వేస్తారు
మ్మ్ హు
అందుకే ఎక్కడ ఎట్లాంటి దానికి దానికి కట్ కట్టుబడి ఉండడమే మంచిది
అవును మన్ లైఫ్ లో కొన్ని కావాలనుకున్నప్పుడు వదులుకోవడం కూడా బెస్టే కదా కొన్ని వస్తువులని అయిన కొన్ని జీవితాలన్నా మ్మ్ అట్లా మ్మ్
మీరు కూడా చాలానే ఆ
బొక్ అట్టుగా బొక్కే పడ్డాది నాకు
అయ్యయ్యో
దాన్ని డాక్టర్లు కుల్పడం కూడా చాలా కష్టం అన్నారు
ఆ ఎందుకు బుడపడం బుడుపడ్ క్టర్అన్నదే అందుకు గద
డాక్టర్లు ఉన్నారు గానీ దానికి సరైన ట్రీట్మెంట్ లేదు దానికి ఆహా అద దానికంటు ట్రీట్మెంట్ అనేది డాక్టర్ వేరే డాక్టర్ ఉన్నారు అంటరు అంటే ఇప్పుడు ఆ ఆ డాక్టర్లు ఇద్దరు ఉంటారు అన్నట్టు డాక్టర్ ఇద్దరుంటారు అన్నట్లు ఒకరు కౌంటర్ కాడా కూర్సుంట్రారు ఒకడు ఇచ్చేటోడు కూసుంటారు ఆ ఇగ మీకు అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నా
అర్థమైంది అర్థమైంది
అయితే
ఆ మంద అయితేనే పనికి వస్
ఆ ఆ మందు అయితేనే మాకు పనికి వస్తది ఈ మందు పని చేయది మ్మ్ అంటే మ్మ్ అట్లా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో గర్ల్స్ ఎలా ఉన్నారంటే ఒక ఒక్క మాట రిర రియలిటీ చెప్తున్నా ఒక ఒక అబ్బాయి ఒక్ కా అమ్మాయి నీ లవ్ చేస్తే తనే భాగస్వామి తనే స్వరస్తం అనుకు కొన్ని కానీ ఇంకో ఇగ తను లేకుండా బతకలేను అనే డీప్లు ఉంటారు కాని వదిలేడు మీ అమ్మాయిలు అంత ఈజీగా వదిలెత్తారు తెలుసా
ఆ వదిలేయలేం కద మరి
ఆహా ఇక్కడ మేము వదిలేయాలెం మీరు మాత్రం ఈజీగా వదిలేత్ త్తారు అంటున్నాం మీరు అతని కాకపోతే ఇంకోడు అని అట్లుంటారు అంటే
అందరు అట్లు ఉంటారు కదా ఇగో ఏమంటే ఒక అమ్మాయికి ఒక ఒకలా ఉన్ టది గదా
అవును అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే ఇలానే ఉన్నది ప్రజెంట్
జనరేషన్ ఎట్లున్నా గాని మారే అమ్మాయిలను మారే అమ్మాయిలతోని బో పోల్చడంలో తప్ తప్పు లేదు కానీ అందరు అమ్మాయిలు మారుతారు అని అనుకోవడమే తప్పు అందరు అట్ల ఉన్నారు కొంతమంది ఉంటారు ఎట్లా అమ్మో మా అమ్మ నాన్న చానా కష్టపడి నన్ను పెంచిల్లు నేను వాళ్ళకి ఏమి ఇచ్చిన నేను వాళ్ళకి ఏదో ఒకటి జాబ్ చేసి నేను వాళ్ళకి ఈ నెలకి నెలకు ఇన్ నేను డబ్బులు ఇస్తే వాళ్ళు కష్టపడతాళ్ళు వాళ్ళ కష్ట దానికి నీయ్యాలే కదా అని అర్థం చేసుకునే అమ్మాయిలు కూడా ఉంటారు కదా
ఉంటరూ కరెక్టే కాకపోతే ఎట్లా అది ఓ ఎక్సంపుల్ నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు వేసునా అతను ఒక వన్ ఇయర్ ఇంకొక త్రీ మంత్స్ అయితే వన్ ఇయరు అన్ ఎక్స్పెక్టెడ్ అతను పరిచయం అయింది పరిచయం అయినప్పుడు మామూలుగా మా మామలుగా మాట్లాడుకోవడం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు మంచి మామలు మాట్లాడుకున్నారూ ఇగ బాయ్స్ బాయ్స్ కేట్లు ఉంటది కదా మామలుగా అమ్మాయిలని కొంచెం ఇంప్రెస్స్ చేయ లే నవ్వించడా కోసం ఏదో ఒక మాట్లాంటారు కదా ఆ అట్లా అట్లా అమ్మాయి దగ్గర కొంచెం మాట్లాడడం ఆ అమ్మాయి క్యా కూడా నచ్చేసింది పాత అతనికి చాలా అంటే అమ్మాయి ఎందంటే వచ్చేసి ఆ అంటే నేను ఇట్లా నిన్ని ఒకసారి కలుదాం అనుకుంటున్నా ఒకసారి నీ ఫోటో పెట్టవ ఒకసారి నువ్వు ఎలా ఉంటాని ఒ ఒక్క ఒక్క ఒక్కటి కూడా అడగలేదు ఇంకోటి ఏంటంటే ప్రజెంట్
అ
బయటన్న గర్ల్స్ కంటే సో బెటర్ అనుకున్నాడు వీడు
ఆ
కానీ అది పెద్ద సైకో అని తెలలే ఆ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సేమ్ అట్లనే ఉన్నది నాకు మా వాళ్లు మే నా ఉప్స్ పెట్టుకున్నారు అది పెట్టుకున్నారు ఇది పెట్టుకున్నారు అనీ అంటున్నారు ప్రేమ పనికిరాదు అన్నట్టుగా ఆ వీడు ఎమ డు రియాలిటీ ఏమి నీకేమన్నా ఇప్పుడు నీకు నచ్చింది చేసుకో నీ లైఫ్ లో నచ్చింది చేసుకో నేనే ఏమంటలేను బట్ నువ్ నాకు కావాలి అంతే నువ్వు నచ్చింది ఏదైనా చేసుకో నువ్వు నాకు కావాలి
అమ్మా ఏమందింటా మరి
సైకో వీనికి ఆపోజిట్గా మాట్లాడుతుంది అన్నట్టు ఆపోజిట్ మాట్లాడు తుంది
సముద్రంలో ఎస్తే ఎట్లుంటందో అట్ల అయితే వాళ్ళ బతుక
నేను చాలా మంది ఇప్పవరకు నాకు తెలిసిన గర్ల్స్ కూడ అయింది నాకు ఇట్లా సంగతి ఇట్లా అంటే ఆ అంటే మామూలు వాడు అంటే మనం మెసేజ్ రిప్లై ఇస్తుంది సెకండ్ రిప్లై కూడా ఆమె ఏ టైమ్ లో మెసేజ్ చేచ్చినా కూడా టై లో రిప్లై వస్తు ఉన్నది మని ఇప్పుడు ఆ టార్గెట్ ఏంటంటే నైట్ టెన్ దాటకూడదు
ఆ
మార్నింగు ఫైవ్ ఫైవ్ కానీ నైన్ వరకు ఇస్తుది ఇంకా అట్ల తను హు లైఫ్ అట్లున్నది సర్లేండి ఇక ఉన్నాం ఏమి నేను ఇప్పు ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను నీకు